హలో
ఆ హలో సిస్ హలో చెల్లి
ఆ అక్క చెప్పు
నమ
ఏం చెయ్యట్లేదు అక్క
ఎ ఎందుకని
ఏం లేదు అంటే ఎల్లుండ మా ఫ్రెండ్ బయటికి వెళ్దాం అంది
వు హమ్
వస్తదా రాదా అంటే టెంపుల్కి
ఓకే టెంపుల్కా ఏ ఊరు
ఆ నూజివీడు అక్క
ఓకే ఎక్కడది
ఇది ఇటు ఎట్ సైడ్ అంటే ఆ విజయవాడ సైడ్ అన్నారు
ఓకే ఓకే ఎల వెళ్ళాలి ఏంటి
బస్ కే అక్క
అదేనమ్మా బస్సే ఎలా వెళ్తావు అంటే ఏ ఊరు ఏ ఊరు మించెళ్తావు అని
ఆ అవి నాకు కూడా తెలీదు అక్క ఊర్లు మధ్యలో వచ్చే ఊర్లు ఏవి నాకు తెలీదు నేను ఫస్ట్ టైమ్ వె లడం
అవునా అంటే లే చెళ్లి అలా కాదమ్మ నేను అడిగింది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కుతావు ఎక్కడ దిగుతావు మళ్ళీ ఎక్కడ ఎక్కుతావు ఎక్కడ దిగుతావు అని
అంటే ఇప్పుడు మనం ఎక్కడెక్కుతాము అన్నది చెప్పకూడదు అక్క లేకపోతే చెప్తాను కదా
అదేలే హ్మ్
బట్ ఏంటి అంటే ఆ ఇటు సత్తుపల్లి ఎక్కుతాము స పల్లి ఎక్కిన తర్వాత మధ్యలో ఆ చిన్న చిన్న ఊర్లు వస్తాయి
ఆహ
చిన్న ఊర్లు వచ్చిన తర్వాత ఆ నోజువేడు వచ్చేస్తది డైరెక్ట్
అదేలే
ఆ నోజు వీడి క్రాస్ చేసి వెళ్తే మనకి వన్ అవర్ టూ అవర్స్ కు విజయవాడ వెళ్ళిపోతాం అన్నమాట
హు హు
ఆ అలా
నేనైతే ఇటు సైడ్ ఇటు వెస్ట్ గోదావర్ సైడ్ అది నకు తెలిసినంత వరకు కృష్ణా అడి డిస్ట్రిక్ట్ అనుకుంట
ఓకే
ఎందుకంటే ఇటు మా ఫ్రెండ్స్ ఉన్నారులే ఇక్కడ ఎక్కడ ఎక్కడ తాడేపల్లి గుండము ఆ ఐ మీన్ తనుకా సైడ్ ల ఉన్నారు ఫ్రెండ్స్
ఓకే
ఇంతవరకు చెప్పార అనమాట ఎలా అంటే రోడ్ రోడ్ చెప్పారు తను ఫస్ట్ త తను అక్కడి నుంచి ఏలూరు బస్ ఎక్కలట మాములు బస్సే ఇప్పుడు ఎలాగ ఏపీలో కూడా ఫ్రీ టికెట్ ఏ కదా సో న నార్మల్ బస్సు బై ఎక్స్ప్రెస్ లకి ఇవ్వలేదు కానీ నార్మల్ పల్లె వెలుగు బస్సుకి ఇచ్చాడ అనమాట
ఓహో అలాగా
హ్మ్ ఇప్పుడు అక్కడ ఎక్కాము అనుకో ఏలూరు డైరెక్ట్ ఏలరు దొరుకుతే ఏలూరు ఎక్కొచ్చ తాడపల్ గూడెం అయితే తాడపల్లి గూడెం ఎ క్యామ్ అనుకో నాకు తెలిసి ఒక టూ అవర్స్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇటయితే ఇటు నుంచి మళ్ళీ అక్కడ ఏలూరులో దిగి అక్కడ కనుక్కోవాలి నోజీడి వెళ్లే బస్ అంటే విజయవాడ అయితే డైరెక్ట్ ఉ అ మరి విజయవాడ ఎలా వెళ్ళాలో ను జూడు వ లేకపోతే మధ్యలో హనుమాన్ దక్షిణ నుంచి వెళ్ళాల లో ఏంటో అనేది నాకు తెలీదు
ఆహా ఓకే ఓకే
కనుక్కోవాలి
మీరు వస్తారా మాతో పాటు కుదిరితే
అదే వద్దామని అనుకుంటున్నాను మరి నాకు రూట్ తెలుసుకోవాలి కదా
ఆహ అమ్మవారి టెంపుల్ అక్క
అమ్మవారి టెంపుల ఓకే ఓకే అదే చూస్తాను ఎలాగ
మేమ ఫ్రైడే అనుకుంటున్నాం
ఓకే అయితే ఓ పని చేద్దాము మీరు ఇటు నువ్వు ఏమో అటు వచ్చేయి నువ్వు చూడు
ఆ
అంటే ఆ టెంపుల్ ఉ నోవు జూల్లోనేనా ఇంకా పక్కన ఏదన్నా పల్లెటూరా
అది తెలియదక్క ఇవాళ చెప్తానన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు
ఓకే అయితే కనుక్కో ఎందుకంటే నూజివీడు అనుకో డైరెక్ట్ గా బస్టాండ్ లో దిగొచ్చు ఇద్రను వాటిని నుంచి రావచ్చు పోన్నిను ఇటు నుంచి వస్తాను ఇట్ంచి వచ్చనుకో ఉమ్
కనుక్కొని మీక ఏ మాట అన్న చెప్తానులే
అలాగే ఎందుకంటే ఏం కాదు ఇప్పుడు అలా వెళ్ళాం అనుకో టెంపులే కదా ఎలాగానో అమ్మవారి టెంపుల్ అంట న్నావు కాబట్టి మంచిగా దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటది ఎలాగ ఫ్రీ టికెటే కదా
ఆ ఓకే అక్కా
ఉ అది వెళ్ళామనుకో చక్కగా దర్శనం అవుతది అన్ని బాగుంటాయి కదా బాగుంది అన్నారు అనుకో మనం ఇంకొకరికి చెప్పచ్చు వెళ్ళి దర్శనం చేసుకుంటారు
అదేలేే
ఫ్రైడే కాబట్టి ఎలాగ నా తెలిసి కనకదుర్గం గారు అనుకుంటా
హా అవునక్క
ఫ్రైడే ఆవిడికే కదా ఎక్కువ ప్రీతి
అవునవును
అంటే పెళ్ళైన వాళ్ళు శారీ కట్టుకోవాలి ఏవైనా ఉంటదా లేదు కదా
ఆహా అట్లాంటివి ఏమి ఉండవు
ఉమ్ సరే అయితే అంటే మ్యాక్సిమం డ్రెస్ వేసుకునే వస్తాను ఇంట్లో చెప్తాను మీ బావ అకేనే పెద్దమ్మలకి చెప్తాను
ఆ సరే
ఫ్రీ టికెట్ కాబట్టే పంపితలే అది డబ్బులట్ అయితే పంపించడిలు
అదేలేే అయితే బావగారు ఒప్పుకుంటారా
అర్థం కాలేదమ్మా
మీ హస్బెండ్ ఒప్పుకుంటారా
ఒప్పుకోంటాడు
ఓకే
వెళ్ళమంటారు కానీ ఏంటంటే ప్రసెంట్ ఎక్కువ జర్నీ వద్దు ఎండ కదా అంటారు అందుకంటే ఏమంటారు
అదేలే అయితే మీరు వచ్చేపలం అయితే మీతో పాటు వాటర్ బాటిల్ స్నాక్స్ ఇవన్నీ క్యారీ చెయాలి
ఓకే
అంటే మనకి అక్కడెక్కడైనా దొరుకుతాయో లేవో తెలీదు కదా
అదేలే
ఎందుకంటే మేము వెళ్ళలేది ఫస్ట్ టైం కదా మా ఫ్రెండ్ వాళ్ళయితే ఇంతకు ముందు వెళ్ళారు బట్ నాకు తెలీదు దాని గురించి అంతగా
మాక్సిమం నాకు తెలిసినంత వరకు స్నాక్స్ వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయాలి ఖచ్చితంగానీ ఎందుకంటే వెళ్ళది దూరం కదా
అవును
నేను ఉండే ప్లేస్ కంటే నా తెలిసినంత వరకు త్రీ అవర్స్ పడుతుంది మినిమము
అదేలేే
మీరు మీకు కూడా మ్యాక్సీమం అంతే ఆ పడుతుంది అనుకుంటున్నాను నేను
నేను ఇంకా ఎర్లీగా రావచ్చేమో చెప్పలేను
అంతేలే అంటే మార్నింగ్ నువవు ఏ టైంకి బయలుదేరుతారు
నేను బయలుదేరాలి అంటే మార్నింగ్ ఇక్కడ ఫస్ట్ బస్ ఉంటది దానికి స్టార్ట్ అవ్వ వన్ సిక్స్ థర్టీ ఏమో ఆ టైమ్ కు ఉంటది
ఓ సిక్స్ థర్టీ సెవెన్ అయితే ఓకేలే నాకు కూడా నేను సెవెన్ కలిగ బయలుదేరతాను
ఆ
అంటే ఏం లేదు మాక్సిమం నేను అమ్మ డాడీకి సేప్పలేను మమ్మీకి సేప్పి బయ ఇళ్ళెడుదావని
అదే లే
ఏమో ఎందుకో తెలీదు ఈ మధ్యన దేవుళ్ళు ఇది అత్తి ఏంటో
కొంచం ఈ మధ్య భక్తి ఎక్కువ అవుతుంది జనాలకి
అవును
అంటే నాట్ ఓన్లీ మనం అనే కాదక్క అట్లా చాలా మంది ఉన్నారు తెలుసా ఇప్పుడు అంటే ఎన్నైతే పాపాలు చేస్తున్నారో అది కడిగేసుకోవడానికి అంత పుణ్యం జేయ్యాలని గుళ్ళకెళ్ తున్నారు కొంతమంది అయితే
ఆ అవును వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పమ్మా అంటే మీరు చెప్పే వింటున్నా
ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు అక్క
నువ్వు చెప్పింది నిజమే
అంటే కొంతమంది ఎలా అంటే కావాలని చెప్పి తప్పులు చేస్తున్నారు వాళ్ళకి తెలిసి కూడా నేను అనేది ఆ పాయింట్ లో
అవున్లే నిజంగా నీకొకటి చెప్నా ఆ మ్యాగ్జిమమ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నిజాయితీగా ఉంటే రోజులు ఎల్లవమ్మా
అదేలే అక్క
ఎంత నిజాయితీగా ఉన్నా నువ్వు ఒక రోజాలో అక్కడ తీసుకు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు ఎవరు అలాగని తప్పు చేయకుండా ఉండుండరు
ఉమ్ అంటే ఇప్పుడు తప్పు అన్నది నేను పాయింట్ అవుట్ చూపించట్లేదు తెలిసి చేస్తారు చూసారా దాన్ని నేననేది
అంటే తప్పులాల మీదే వేసుకోరు కదమ్మా
అదే వేసుకుంటారు అని నేను చెప్పట్లేదు అలాని వేసు కోరు అని కాదు కొంతమంది వేసుకుంటారా నేను తప్పు చేసాను అయి తే ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు
ఉమ్
కొంతమంది ఏంటంటే తప్పు చేస్తా దొరికిపోయినా గాని బుకాయిస్తా ఉంటారు అందరినీ తప్పు పట్టలేంలే
అంతేలే మనం ఎందుకంటే తప్పు పట్టడానికి మనం కూడా అంటకు సరిపోం మా అంతే మనం ఒకళ అంటకి సరిపోం
మన లోకల్లాంట అది
మనకి మనల్ని అంటే రైట్ ఉండాలి
ఆ అవును
నాకు దెలిసినంత వరకు
అవును సిస్టర్
మా నాన్న ఎలా అంటే మనల్ని మంచిగా పెంచి అలాంటి వాళ్ళకి మాత్రమే ఏదో గాలికి వదిలేస్తారు కదా కొంతమంది మీరే పెరగండి నేన్ చూడను ప్రేమను పంచను అన్న వాళ్ళకైతే ఉండదు
అవునులేండి అయితే మీరు కూడా మాతో పాటు రావాలనుకుంటున్నారు అన్నమాట
ఆ రావాలనుకుంటున్నానమ్మా అమ్మోర అంటున్నావు కదా నాయి ఆ వస్తాను
ఉమ్ అదేలేండి
ఉమ్ కానీ లాంగ్ జర్నీ పడుతుబ్ లాంగ్ జర్నీ అవుతుంది నాకయితే
అదే లేండి
ఉ
మళ్ళీ మీరు ఇటు సైడేమన్నా వస్తారా అట్ నుంచి అటు వెళ్ళిపోతారా
అంటే వెళ్ళిపోతాను నాకు చిన్న పని ఉందలే
ఓకే ఓకే
ఉమ్ చూద్దాంలే ఆ రోజు కదా ఆ రోజు సంగత అడుగుతాను మీ బావుని ఏమంటారో చూసాప్పుడు
సర్లేండి దానికి ఇంకా టైం ఉంది కదా
ఏటు జర్నీ తక్కువ అయితే చూసి దాన్ని బట్టి ఏం లేదమ్మా చెప్పాలి నువ్వే ఏదన్నా ఉంటే చెప్పు
ఏముంటాయి సిస్టర్ డిన్నర్ టైమ్ అయిపోతుంది చూస్తే చూస్తే టైం ఎలా వెళ్ళిపోతుందో తెలి ట్లేదు
ఉమ్ ఏం చేస్తం కొంచెం అయనా
ఉమ్
టైమ్ ఉండలే
ఉ హ్మ్ ఓకే సిస్టర్ అయితే మరి ఉంటా బాయ్
ఆ ఓకేనమ్మా బాయ్